చే అండి బావునార అండి.
వున్న మేడం
ఏం చేస్
మీరేలా ఉన్నారు?
బావున్నామండి
హ్మ్
మీరండి ఏం చేస్తున్నారండి.
చెప్పండి వాతావరణం ఎలా ఉంది. మీసైడు?
చాలా బావుందాండి చూడ్డానికి చాలా అందంగా ఉంది. వాతావరణం
ఏమో ఈ టూ త్రీ డేస్ ఏమో వర్షాలు, ఉన్నయాని న్యూస్ల్లు చెప్తారూ.
కానీ అవి ఎక్కడా అండి. ఇక్కడయితే కాదు గాద. కాదంటే అవి వర్షాలు ఉన్నాయి నీక్ కొంచెం వాతావరణం కూల్ కూల్గా ఉంది
దుమ్ము లేతంది గాదె
ఇంకా అండి ఈ నైట్ నైట్ టైము చెట్ వావ్ మస్త్ కలర్ కలర్ బిల్డింగ్స్ ఉ చాలా ప్రశాంతంగా ఉన్నది వాతావరణం అయితే మీకెలా ఉ ంది
నా గూడ అట్లనే ప్రశాంతంగానే ఉంటది
ఆ మీ సైడ్ ఏమన్న ఆ దేవస్థానాలు ఉన్నాయా అండి
ఏమో అండి తెలీదు మేము ఎప్పుడు వెళ్ళలే మేము ముస్లిమ్సు
అంటే మీరు మీ క్యాస్ట్ ఏంటండి
ఆ ఆ
మీరేం కాస్ట్ అండీ
తిన్నార
ఓహో ముస్ ముస్లిమ్సా మీది నీ నాగపూర్ దర్గా ఉన్ లేదు కదండి అదే ఎలా ఉంటదండి ఎలా ఉంటది అక్కడ వాతావరణం ప్చ్ అంటే అది దా ఆ దేవుడి ప్రత్యేకత ఏంటండి
ప్రత్యేకతన
ఉ
ప్రత్యేకత ఏం లేదు మేడమ్ అది ఒక దర్గా
ఉ
ఊ
ఎప్పుడన్న ఎళ్ళారా అండి
వెళ్ళాను వెళ్ళాను నేను ఒక టూ టైమ్స్ ఏమో వెళ్ళాను
ఊ ఇంకా గిక్కడ బిజిగిరి షరిప్ అని ఉంటది కదండి అట్
అవును నా చిన్నపుడు ఎల్ల అక్కడ కూడా వాళ్ళు దేవుడేం కాదండి
ఆ ఏంటిదండి అది
అంటే వాళ్ళు మంచి వ్యక్తి వ్యక్తులుగా బతికి చనిపోయిన వాళ్ళన్నట్టు నీతి నిజాయితీ తో
మీరు స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కడికన్నా పిక్నిక్ వెళ్ళారా అండి
లేదండి మా ఇంట్లో పంపింయకపోవు పిక్నిక్లకు
ఎందుకండి చిన్నప్పుడు పంపియలేదా
అంటే భయపడే వాళ్ళు ఆ పిక్నిక్ లకు ఎక్కడన్నా ఎక్కడన్నా ఇన్సిడెంట్ అయ్యేటి కదా పక్నిక్ లు ఒయి ఆ వాటర్ లో పడి ప చనిపోయిండ్రు లేదా ఇంకేదన్నా వచ్చేటప్ ప్పుడు అట్లా యా ఆక్సిడెంట్స్ గానీ అట్లయి అవి ఇపు పాత బా మావోలు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయి అదే టు పిక్నిక్ లకు మాకి ఏం బంపియలే
అలాగా
ఊ
ఏ మీమాతే చిన్నప్పుడు పిక్నిక్ వెళ్ళే వాళ్ళం అండి చాలా బాగుండేది ఆ మా స్కూలు వాళ్ళ అందరి తోటి కలిసి వెళ్ళే వాళ్ళం అది ఒకసారిదా చాలా ఏ స్వీట్ మెమోరిీస్ అడి అవి
ఇక్కడ వాటర్ ప్లేస్లలో వెళ్ళేటల్ళ లేదా గార్డెన్స్ అట్లా వెళ్ళే వాల్ళ
మేము గార్డెన్స్ లా వెళ్ళే వాళ్ళం అండి
ఉ
ఒకసారి మా కాలనీలో అందరం కలిసి ఒక జనవరి ఫస్ట్ కి పిక్నిక్ వెళ్ళామండి. అటు గంగాపూర్ వాటర్ ఉంటే అటు వెళ్ళామండి.
ఉ
చాలా బాగుండది.
ఆ
అయితే ఆ రోజు మేము అటు నుండి వస్తా అంటే ఒకటే సారి ఆటో మేము ఒక పది మంది మీ ఇట్లా కూస్తుంటే ఒక్కటేసారి ఇట్లా పైకి లేసిపోయింది.
అవును అవును
ఇట్లా పైకి నిలబడింది,
అవును అది ఆటోళ అట్లా అయితది మా ఒళ్ళు కూడా ఎప్పుడో ఏదో ఫంక్షన్ కి వెళ్ళి వచ్చే ప్పుడు ఒకేసారి ఇట్లా లేచిపోయింది అంటే ఎనక వెయిటి ఓన్లీ ముంగట ఉండరు కదా ఓన్లీ డ్రైవర్ ఇంకొకరు అట్లా జోనీ ఉంటారు కాబట్టి ఎక్కువ వెయిట్ ఎన్నిక అయ్యే సరికి ఇట్లో లేచిపోతుంది అది
అయితే ఇంక అదుృష్టం మంచి ఉన్న లేకపోతే ఒకకు ఎవరికో ఒకరికి బాగా ఇబ బంద్ అయ్యేది ఆ రోజు దేవుడి దయ వల్ల ఏం కాలేదండి కానీ ఆ రోజు మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. బాటరల్లో బాటర్ల్లో మొత్తం ఇట్లా అంటే ఆడుకోవడం,
ఇగా అంతా ఆయి
మీ సైడ్ దోమలు బాగున్నాయా అండి
లేవండి మాకు ఎప్పటికప్పుడు మున్సి మున్సి పల్టోళ్ళు అది స్ప్రే కొడతారంండి అందుకే దోమలు తక్కు
ఏ మా సైడ్ మస్తు దోమలున్నాయ్
కార్పొరట్ వాళ్ళ దోమలుకు
ఏ కొట్టరం అంతా
మీరు చెప్పాలి కదండి మీ వార్డు కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చెప్పాలి, అంటే మనము ఓటు ఓటు వేసి గెళ్ చపించినందుకు వాళ్ళని వాడుకోవాలి కదండి
వాళ్ళు మనని వాడుకుంటారు టప్పుడు అంతే ఉ వాళ్ళు మనల్ని వాడుకుంటారు మేడం మనం వాళ్ళని వాడుకున్నా కాదు
వాళ్ళను మనము ఇప్పుడు వాడుకోవద్దు ఎలక్షన్ టైమ్ లో మనం వాడుకోవాలి. కానీ మన వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇ్యంగానే కదా ఎగిరిపోయి ఓట్లేస్తారు కద ఎవరు వద్దులే మీరేమన్నా ఎలెక్షన్లకు పోటీ చేసారండి. మాకు టైం ఏం లేదండి ఎప్పుడు ఆకలితే అప్పుడే తింటామండి.
ఆ టైమింగ్ ఏముండద
ఉండేదండి
టైమింగ్ లేదు ఎ అంటే వంట కూడా ఇష్టం వచ్చినప్పుడు అప్పటిదప్పుడు చేసి తింటారేమో కదా
అవును అవును అట్లా తింటాం
సో డిసైడడ్ ఏంట ఎందుకు డిసైడ్ ఏం ఉండదు
అంటే పొద్దున్న వంట చేసుకుంటాం కదా అండి
అంటే పొద్దుందే సాయంత్రం నైట్ మొత్తమా
అట్లా కాదు కర్రీ ఎక్కువ చేసుకుంటాం పొద్దున ఇక కర్రీనే మధ్యాహ్నం సాయంత్రం ఇట్లా ఉంటది కదా సాయంత్రం కొంచెం వేడి రైస్ పెట్టుకొని
ఓ
హలో
ఉ
ఆ మీరండి ఎప్పటిదప్పుడు వేడి వేడిగా వాడుకని ఉంటదా
ఆ లేదు మా టైమింగ్ ఉంటది వేడేం కాదు ముందు వంటారు బిఫోర్ సెవెన్ బిఫోర్ వన్ డే ఇస్తారు వండనంటవ
అంటే పొద్దున్న ఒక కర్రీ సాయంత్రం ఒక కర్రీ వేసుకుంటర
అవును పొద్దున ఒకక్కటి కాదు పొద్దున రెండు సాయంత్రం రెండు
ఆ అంటే
పప్పు ప పప్పు పప్పు ఉంటది ఒక కర్రీ ఉంటది
డైలీ ఉంటుందా పప్పు
డైలీ ఉండాల్సిందే లేకపోతే ఒకవేళ పప్పు మార్నింగ్ ఎక్కువ చేస్తే అదే ఉంటది అంటే నాకైతే కంపల్సరీ కావాలి పప్పు
ఎగ్గులు ఎగ్గులు ఏమన్నా వేసుకుంటర
పప్పుతో పాటు ఇంకేమన్నా కర్రీ మళ్ళీ సింగిల్ పప్పు కూడా వినాను
ఈ రేకులు ఏందండి బాగానే తెచ్చి పెట్టుకున్నారు
ఉ
రేకులు తీసుకొచ్చి పెట్టుకున్నారు ఏంటండి
ఎవరు
మీ పక్క వాళ్లు
మా పక్క వాళ్ళ
ఉ
మీది ఎక్కడా అండి ఆ
మాది హైదరాబాద్ అండి
మరి మా పక్కది ఎట్లా కనపడుతుంది మీకు
అంటే మీ మీరు మొన్న ఒకసారి వీడియో కాల్ చేసినప్పుడు చూసానండి
చూసిందా
ఇవన్న పైన మన వేసుకోవడానికి పైన రీపేర్ చేయడానికి తెచ్చుకున్నారు
అవును
ఉ ఇంకా అండి ఇవాళ ఏం కర్రీ అడుకున్నారండి
ఉమ్
వాళ్ళు ఏమండుకున్నారండి
ఉమ్ వాళ్ళ ఏమో అండి తెలీదు నేను తినేటప్పు
అంటే పొద్దున్న ఏమి టిఫిన్స్ ఏమన్నా చేసుకుంటార అండి
పొద్దున లేదు పొద్దుగాల టిఫిన్స లేదు పొద్దుగాల తినే వెళ్తాము ఇంకా ఆఫీస్కి వెళ్తాం కదా మ నేను మధ్యాహ్నం తినను
హ
సో
అంటే మీ మీరు యేళ్ళేటప్పుడు బాక్స్ తీసుకెళ్తారా అండి
లేదు లేదు
హ ఇంకా మీకేమన్నా పూల చెట్లు ఉన్నాయా అండి మీ తోటల
మాకు తోట ఏం లేదండి అంత
పూల చెట్లు ఏమన్నా ఉన్నాయా అండి మీ తోటలో
మాకు తోట లేదు మేడం అంత జాగ లేదు మాకు
చిన్న చిన్న మొక్కలు పెట్టుకోలేదా మల్లెలు అవి ఇవి
తోట పెట్టే అంత జాగ లేదు మేడం
ఆ కామన్ గా మల్లె పూవలు గులాబీ చెట్లు పెట్కోరా
అ లేదు లేదు
ఎందుకు ఆ చెట్ల అంటే ఇష్టం లేదా మీ ఇంటి ముందే పూల చెట్టు లేదా అండి
ఏంటి మేడం
హలో
ఏంటి మేడం ఏదో అన్నారు
ఆ మా ఇంటి ముందు మల్లెపూల్ల చెట్టు ఉందండి
సారీ మేడం మీరు చాలా బాగా మాట
ఆ ఓకే అండి నేనే నేను కాల్ చేసి నన్నే మాట్లాడ్